హలో బాగున్నార అండి హలో బాగున్నారా అండి
ఆ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ మేము బాగున్నామండి
ఆ
మీ ఊర్లో సమ్మర్ ఎలా ఉందండి
ఆ మా ఊళ్ర్లో చాన చాలా వేడిగా ఉంది మా ఊర్లో సమ్మర్ చాల వేడిగా ఉంది ఎక్కువ ఎండలుగా ఉంది
సమ్మర్ కి మీరు బయట వెళ్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారండి
మేము అమ్బ్రెల తీసుకుని వెళ్తాము మళ్ళీ ఏదైనా లెమన్ జ్యూస్ అలాంటివి తీసుకుంటాం వాటర్ బాటిల్ కొంచెం రాగి వాటర్ బాటిల్ అలాంటివి తీసుకుంటాము మీరు ఎలాంటి వాటర్ బాటిల్ తీసుకు కుంటారు
అ మేము అలాంటి వాటర్ బాటిలే తీసుకుంటాం అండి సన్ గ్లాసెస్ వేసుకొని బయట వెళ్తాము వెళ్ళేటప్పుడు
ఆ అవునా మీరు ఎలాంటి ఫుడ్ తింటారు మీరు ఎలాంటి ఫుడ్ తింటారు సమ్మర్ లో
మేము కర్డ్ రైస్ అలాంటివి తింటామ అండి మీరు ఎలాంటివి తింటారండి
ఆ మేము కూడ చల్లగా ఉండే ఫుడ్స్యే కొంచెం తింటాము ఆల్మోస్ట్ కడ్ రైసే తింటాం మేమ్ కూడ
ఎలాంటి డ్రింక్స్ తీసుకుంటారండి మీరు
ఆ డ్రింక్స్ కొంచెం ఫ్రూట్స్ తీసుకుంటాం వాటర్ మిలాన్ అలాం టివి సమ్మర్స్ లో కొంచెం వాటర్ ఇల ఉంటవి వస్తుంది కదా ఎక్కువ కాబట్టి అలాంటివి తీసుకుంటామ్ మీరు ఎలాంటివి తీసుకుంటారు
నీళ్లు అలాంటివి తాగుతాం అండి
అవునా మీరు సమ్మర్ లో ఎలాంటి డ్రెస్ కోడ్ వాడతారు
మేము కాటన్ డ్రెస్ కోడ్స్ వాడతామండి మీరండి
ఆ మేము కూడ ఆల్మోస్ట్ కాటన్ కొంచెం నైట్ డ్రెస్ అలాంటివి వాడతాం అంతే
అ ఆ ఓకే
మీ ఊర్లో ఎలా ఉంది సమ్మర్ అంతా కొంచెం
ఇంత చాల ఎక్కువ ఉందంటి
ఆ అవునా
ఇష్టమండి
మాక బ్లాక్ అంటే ఇష్టమండి మీకేం కలర్ ఇష్టమండి
మాకు పింక్ అంటే ఇష్టం అండి
అవునాండి మీరు ఏ కాలేజ్ అండి
ఆ మేము డిగ్రీ కాలేజీ అండి మీరేం కాలేజ్ అండి
ఆ మేన్ కూడ డిగ్రినే సేమ్ అవునా మీ ఏజ్ ఏమండి
ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ అండి
అవునా మేము కూడ ఎయిటీన్ ఇయర్స్సే అండి జస్ట్ ఇప్పుడుద డిగ్రీ జాయిన్ అయిన
ఆ అవునండి మీకు ఎలాంటి డ్యాన్సెస్ అంటే ఇష్టం అండి
హ్మ్ వేయడం అంటే అలాగా కొంచెం ట్రెడిషన్ అంటే కూడా ఇష్టం అండి
అవునా అండి మాకు ఫోక్ డ్యాన్స్ అలాంటిదంటే ఇష్టమండి
ఆ అవునా అండి ఆ మీకు ఏం ఫుడ్ అంటే ఇష్టం చాలా
మాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి మీకు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం అండి
ఆ మాకొచ్చి వెజ్ బిర్యానీ అంటే ఇష్టం అండి
అవునా అండి మీ డే ఈ రోజు ఎలా వెళ్ళిందండి
ఆ మా డేనా మేమైతే కాలేజీ వెళ్ళినమండి కాలేజ్ లో అయితే కొంచెం టీచర్స్ ఉండరు ఏదో రాస్తా ఉంటాము చదువుకుంటా ఉంటాము అలా వెళ్ళిపోయిందండి మా డే మీరేం చేస్తారండి కాలేజీకి వెళ్ళి
మేము కూడా అంతే అండి వెళ్తాం కాలేజ్కి వెళ్ళి లెసెన్స్ విని అలా వెళ్తుందండి ఇంక డే
అవునా అండి ఆ మీ ఊర్లో ఏమైన్నా ఏ ఎలాంటి ఏ ప్లేస్ అంటే చాలా ఫేమస్ అండి
ఏమండి ఏవండి
ఎలాంటి ప్లేసెస్ చాలా ఫేమస్
మా ఊర్లో మాది విలేజండి
ఆ అవునా అవునా ఓకే అండి
చాలా బాగుంటుంది అండి
ఊర్లో రెస్టోరెంట్
మీ టౌన్ లో పెళ్ళిళ్ళు ఎలా చేస్తారండి
ఆ చాలా గ్రాండ్ గా చేస్తారు అంటే మండపం పెద్ద మండపము విలేజ్ వాల్లా చేయరు కొంచెం టౌన్ లా క్లాస్ క్కల్గా కొంచెం గ్రాండ్ గా చేస్తారు అండి
అ
మీ ఊర్లో నేచర్ బాగుంటుందా అండి
చాలా బాగుంటుందండి మీ ఊరి నేచర్ ఎలా ఉంటుందండి
ఆ మా ఊర్లో టౌన్ కాబట్టి కొంచెం ఎండగానే ఉంటుంది విలేజ్ లో ఉన్నట్టు ఉండదండి
అవునా అండి విలేజ్లో చాలా చాల్లగా ఉంటుందండి చెట్లు కింద
మీకు డ్యాన్స్ సింగింగ్ అంటే ఇష్టమా అండి
మాకు లిజనింగ్ అంటే ఇష్టం అండి సింగ్ సాంగ్స్
అవునా ఆ మా కూడా లిజనింగ్ అంటే ఆ ఏదో అప్పుడప్పుడు ఇంట్లో ట్రై చేస్తాం అంతే అండి ప్రొఫెషనల్ సింగర్స్ కాదులేండి మీకు ఎలాంటి పాటలంటే ఇష్టము
ఏమండి
ఎలాంటి సాంగ్స్ అంటే ఇష్టం మీకు
మాకు మంచిగ ఎస్ పీ బాల సుబ్రమణ్యం సాంగ్స్ అంటే ఇష్టం అండి
ఆ అవునా నాకు ఇళయ రాజ సాంగ్స్ అంటే ఇష్టం అండి
అవునా అండి
ఉమ్ ఇంకా మీకు ఫ్లవర్స్ ఎలాంటివి అంటే ఇష్టము
మాకు రోస్ జాస్మిన్ లాంటివి అంటే ఇష్టం ఉంది మీ
అవునా మాకు రోసెస్ అలాంటివి ఇష్టమండి
ఉ అవ్
ఉమ్ ఆ విలేజ్ లో మామూలుగా ఎలాంటి ఫుడ్ తింటారు మీరు మామూలుగా రోజు డైరీ కాకుండా క్లైమేట్ కాకుండా మామూలు ఎలాంటివి తింట
అ మేము పండించే పంటలు అలాంటివే తీసు తీసుకుంటామ అండి మేము బై జన్క్ఫూడ్స్ అంత తినం హెల్తీ ఫుడ్స్ ఏ అండి మేం తినేది
మేము కొంచెం బయట ఫుడ్స్ ఏ అన్ డి తినేది
అవున అండి
అ
టౌన్ గురించి మీ అభిప్రాయం ఏమిటండి
టౌన్ హెల్దీ కాకుండా కొంచెం అవసరానికి ఆ ఉపయోగపడుతుంది ఇ అంటే హాస్పిటల్స్ ఇప్పుడు విలేజ్ లో ఉంటే వాళ్ళు కొంచెం రావాలా అదే టౌన్ లో ఉంటే కొంచెం దగ్గరలో ఉంటే వెళ్లచ్చు కదండి మీ అభిప్రాయం ఏమంటే టౌన్ గురించి హాలిడేస్ లో వెళ్ళొచ్చండి టౌన్ కాబట్టి ఎక్కడికైనా షాప్ షాపింగ్స్ పెద్ద పెద్ద షాపింగ్స్ రిలయన్స్ మోరు అలాంటివి కొత్త కొత్తగా పెడతాారు మేము మేము బీచ్ వెళ్ళాము హాలిడేస్ లో చెన్నైకిి మా ఫ్యామిలీతో మీరు మీరేక్కడికి వెళ్లారండి
మేం మా విలేజ్ లోనే అందరితో మా బంధువులతో ఆడుతూ పాడుతూ జాలీగా ఉన్నామండి
ఉమ్ ఆ మీరు డైరీ వర్క్స్ ఏం చేస్తారు
మేం డైలీ కాలేజ్ కి వెళ్ళడం కంప్యూటర్ క్లాస్ వెళ్ళడం అలాంటివి చేస్తామండి మీరండి
మేం కాలేజ్ వెళతాము మళ్ళీ టైపింగ్ క్లాసుకి వెళ్తాము మల్లి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాము మళ్ళీ ఏమనా వర్క్స్ హోం వర్క్స్ ఏమన్నా ఉంటే చేస్తాము అంతే అండి
అవునాండి
ఆ అవునండి మీరు కాలేజ్ వెల్లేప్ డు ఏమనా తాగేసి వెళ్తారాండి ఏమనా డ్రింక్స్
అదేండి మేము పెంకాయ నీళ్ళు అలాంటి చల్లగా ఉండే ఫ్రూ డ్రింక్స్ తీసుకొని మా తర్వాత వెళ్తామండి ఎక్కువ ఎండలో తిరగము ఎండలో తిరిగేదాని వల్ల ఏ్య ఎన్ ఏక్స్ సెట్స్ వస్తాయండి
ఆ ఎండలో తిరిగితే కొంచెం వడదెబ్బ అ లాంటివి కొడతది అప్పుడు కొంచెం బాడీ హీట్ అయిపోయి ఫీవరు అలాంటి కళ్ళు తిరగడం అలాంటివి అయిపోతుందండి
ఎండలో వెళ్ వెళ్ళేటప్పుడు మీ ఫేస్కిి బాడీకి ఏం ఏం వేసుకొని వెళ్తారండి
ఆ మేము ఫేస్ కి సన్ స్క్రీము బాడీకీ బాడీ లోషన్ వేస్కుం టాము అంతేనండి కాలేజ్ కి వెళ్తాం కాబట్టి ప్చ్ వెళ్లేే అంత సేపే కాబట్టి ఏమంతగా వాడమండి మీరేం వాడతారండి
ఓకే ఇంకా మీ హాబీస్ ఏంటండి
మా హాబీసా రీడింగ్ బుక్స్ డ్రాయింగ్ లిజనింగ్ మ్యూజిక్ అండి మీ హాబీస్ ఏమండి
లిజనింగ్ మ్యూజిక్
ఆ అవునా ఆ మీకు చాలా ఫ్రెండ్స్ ఉం టారా అండి
ఆ ఉన్నారండి మీర్
ఉమ్ ఆ ఉండారండి మాక్కూడా
లైఫ్ లో మీకు ఎలాంటి హాబీస్ ఉన్నాయండి
లైఫ్ లోనా ఉమ్మ్ ఎలాంటి హాబీస్ అదే డ్రాయింగ్స్ వర్క్ చేసుకోవడం ఏదైనా అంతేనండి మ్మ్ మీరు క్రికెట్ చూస్తారా అండి క్రికెటు
ఆ చూస్తాన్
ఆ అవునాండి మామూలుగా విలేజ్ లో ఉండే వాళ్లు కొంతమంది చూడరు కదా కాబట్టి అడిగాను
ఒకే చోట కూచ్చొని చెట్టు కింద స్క్రీన్ వేసుకొని చూస్తామండి
అవునా మేము ఇక్కడే ఫోన్ లో చూస్తామండి
అవున్ ఓ ఓకే అండి
ఆ మీకు క్రికెట్ లో ఎవరంటే ఇష్టం అండి
మాకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టమండి మీకండి
ఆ ఏమండి
విరాట్ కోహ్లీ అంటే ఇష్టమండి మీ
ఆ అవునా మేము కూడా ఆర్ సి బి ఫ్రెండ్స్ అండి
అవునా అండి
ఉమ్ మీకు ఏ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అండి హలో హలో